హలోండి బాగున్నారా
ఆ బాగుంద మీరు బాగున్న
ఆ బవన్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి అ ఎక్కువ చూడం మీరేం చూస్త చిన్న
బర ఏం లేూట అల్లి ఒటనే వచ్చం ఉన్నా మళ శీతాయార మరి ఈవినింగ్
లేదండి నేను టీ తాగను
మరి మిల్క్ అలాంటి
లేదు లేదు నేనేం తలాగను ఎప్పుడైనా ఇట్లా తగాాలని పిస్తటనే తగు తను
గుడ్డు తిగి తాగడం కూడా అనేకరమే క అలవాటు రావద్ నాకు అలవాటుైంది మార్నింగ్ తాగుతాను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అవ్వగానే మళ్ళీ టీ గుతుకు వస్తుంది తాగకపోతే హెడ్ ఎక్ వస్తుంది సర
అయ్యో అలవాటనా మీకు
అలవాటు అయిపోయింది అలా మానుకుందామ అంటేేను ఎంత ట్రై చేసిన అసలు మానుకోవడం అంటే అసలు సాధ్యం అవ్వట్లేదు
అరే
ఏ చేస్తున్నారు మరి మన పండుగలాయ బక్రీద మీ ఊర్లో పండగ ఎలా ంది
బాగా జరిగింది మీ ఊర్లో
చుట్టుపక్కల ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ లేరన్నమాట ఉన్నారు మాఊరు అ ఉన్నారు మా చుట్టు పక్కల లేరు సో మేమిక ఇంట్లోనే ఉం ఇంట్లోనే చేసుకుంటాం అంతగా ఏమి ఉండదు
అవునా ఇట్లా పండుగ కలవడానికి వెళ్ళలేదా ఎటు
ఈ ఎవరిని కలవడానికి వెళ్ళలేదు ఎండలు ఎక్కువ ఉండేసరికి ఇంట్లోనే చేసుకున్నాం అనమాట పండగ
ఆ లేదు లేదు లేదు వెళ్ళ లేదు ఇ నిన్న మొత్తం మొత్తం డి మొత్తం ఇగ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా కుర్బాని ఇవ్వడానికి ఇకా దాని వల్ల ఇంకా బయటికి వెళ్ళలేదు ఇంకా నిన్న వర్షం వచ్చిందా మీ సైడ్
నైట్ కొంచం ఓకే బెటర్ నైట్ కొంచెం కొంచెం పడింది కానీ అంతగా పడట్లేదు బాగా ఉబ్బ పోస్తుంది
అవునా ఇక్కడ డే లో కొంచెం వర్షం పడింది నైట్ లో బాగా వర్షం గాలితో బాగా వర్షం వచ్చింది మా సైడ్
అవునా చల్ల పళ్లేేదా మరి
చల్లగా ఈ రోజ అయితే కొంచెం చల్లగానే ఉండేగాని ఇక మబ్బుల్లోనే ఎండకోడుతుండే
అన్నిటికి మాత్రం అసలు కూలే అవ్వట్లేదు చాలా హీట్ ఉంది వేడి గాలులు మోన్నటి వరకు వేడి గాలులు బయటికి వెళ్ళాలంటేనే భయం వేసేది
అవును ఇంకా మరి రోజు ఎమ్ వండిడ్రు ఏం తిన్నారు త
ఈ రోజు నేను సాంబార్ చేసాను ఇంట్లో
ఓకే
ఏం చేస్తారు
ఈ రోజు మేము చికెన్ బిర్యానీ చేసినం గాలే తిన్నాం
హమ్ అవునా మీ ఊళ్ళో దసరా దసర బాగా జరుగుతా
అవును బానే జరుగుతుది అంటే ఇక్కడ లాస్ట్ డే కదా ఆ రోజు మంచిగానే జరుగు ఆ అది బానే జరుగుతది పెద్దగా.
ఆ కాలనీకి ఒక సదువులు ఉంటదా, లేకపోతే అంతా కలిసి ఒకటే రోజు ఒకటే దగ్గర చేస్తారా?
ఇంటికాడ ఇంగ్మ్ ప్చ్ వా అంటే వాడకి కొంతమంది మంచిగనే చేసుకుంటారు. కొంతమంది ఏమో ఇగ గ్రౌండ్ కెళ్ళీ, అక్కడ మంచిగనే ఆడుతారు పొద్దున్న వరకి. ఆ ఇంక మీ సైడ్ అండి?
మా సైడ్ ఒకే దగ్గర స్టేడియం లో చేస్తరన్నమాట. పెద్ద స్టేడియం ఉంది ఇక్కడ మాకు. అక్కడా తొమ్మిది రోజు వీళ్ళకి సొంత గంటూ అందరు ఉపయో దగ్గరగా కల్సి కాల్నీస్ కాల్నీసన్నీ ఒక వైపు ఇట్ల
ఓకే ఆ తో మీరు వెళ్తరా మరి చూడడానికి అక్కడ
బాగుంటది కదా ఇగ అక్కడంతా ఏమంటారు పిల్లలు ఈ కొనే ఐటమ్స్ అనేవి వస్తాయి కాబట్టి చూడ్డానికి కూడా వెళ్తాం అవి తీసుకొని తీసుకుని వచ్చేస్తం ఇక్కడ వినాయక చవితి కూడా బా జ బి
ఆల్ అవును ఇక్కడ కూడబ్బ అన్ని జరుగు తై నైన్ డేస్ కదా కూ చుంటరూ
అవునండి
హాయ్ అండి
లాస్ట్ డే బాగుం టది అంటే వినాయకులు ఏస్తరు కదా.
అవును లాస్ట్ డే బాగు
వెళ్తాం అన్న మాట ఒక్కొక్క ఏరియా వినాయకుడు ఒక్కొక్క హైట్ ఉంటాడు.
అవును బాగుంట ఇంకా మరి మీ ఊర్లు ఫెస్ట్ వల్ అంటే ఎక్కువా సెలబ్రేట్ చేస్తరా?
ఫెస్టివల్స్ అంటే ఇక్కడ చాలా మంది ఆ అంటే నార్మల్ గా ఫెస్టివల్స్ బానే అన్ని చోట్ల జరుగుతది తెలంగాణ కాబట్టి, అన్ని చోట్ల జరుగు తై ఏంటం మనం చూడ్డానికి వెళ్ళా ఈగ టైం చూసుకుని మనం వెల్ ఏం ఏ తోడచ్చ
కొంచెం మీరు నెట్వర్క్ లో రండి మీ వాయిస్ కట్ అవుతుంది
ఇప్పుడు వస్తున్నా
గాలి సాౌంగ్ బాగా వస్తుంది కులర్మంగంట కూర్చుని కదా
ఇప్పుడు వస్తుందా
ఎప్పుడకే
ఓ
ఇంకా మరి ఏం చేస్తుంది అ నాని ఇటి వరక్ ఇక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళండి కొంచెం బాగానే వయస్ కట్ అవుతుంది హా ఓకే
నెట్వర్క్ ఇష్యూ కొ ఉంతా ఎప్పుడు ఉండదు నెట్వర్క్ ఇష్యూ ఎక్కువగానియితే అప్పుడప్పుడు వతా ఉంటాయి ఇంకా ఎక్కడంండి ఇంక వెంట చేయర
ఏమి చేస్తా
ఏం చేయాల ఏం చేస్తుకున్నా మటన్ సోది చేయ్యాలా లే రేపు మార్నింగ్ చేయాలా రేపు మార్నింగ్ మని వలుస్తున్నారు
అవునా
అస్తే మరి మార్నింగే చేయనా ఏం చేయను చేసి వేడి చేయాలండి
ఇక రేపు మార్నింగ్ వస్తే ఇే స్పెషల్ చేయాలి కదా
అలా ఉంది మరి చెయాలా వద్దాం అనేసి ఆలోచిస్తున్నాం రైస్ అయితే పెట్టాను రైస్ కుక్కరే కాబట్టి రైస్ తొందరనే ఇట్లా పెట్టేస్తే అది అయిపోతుంది
రైస్ కుక్కర్ ఉంటే బెటరే మరి
వస్తరే అండి ఎంటే పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు మార్నింగ్ మార్నింగ్ లో రైస్ కుక్కర్ ఇ బెటర్ ఇంకా
ఇంకా మరి ఏం చేస్తున్నారుా అందరు ఇంట్లో మీ సైడ్ మొహరం పండుగ మంచిగానే జరుగుతుందా ఆ
ఆ ఏంటంటే లాస్ట్ రోజే మేము త్రీ డేస్ వెళ్తాం అన్న అంట సెవెన్ డేస్ నుంచి నైన్ డేస్ వరకు టెన్ డేస్ వెళ్తనే ఉంటాం ఇంకా
మీరు ఆడతారా అది ఇల్లా
ఆ లేదు. అది ఓన్లీ బాయ్స్ ఆడతరు. కలిస్తే అది నాటలౌడ్ సైడు వరంగల్లో ఆడతరు. అరీ అట్ సైడ్ వేరే ఊర్ లో ఆడతారు. చాలా మంది లేడీస్ కూడా ఆడతారున్నమాట. మనము వాల్ని
ప్చ్ అంటే లోప్ గర్ల్స్ లో కూడా కొంతమంది లేడీస్ గా ముందుకు ఏమన్నామ్ పెట్టి అడ్తారు. ఆ అంటే కలిసి అందరు కలిసి ఆడతరు.
అవును
అ
అవును కొన్ని, కొన్ని చోట్ల ఎమ్ ఒక్కొన్ని, కొ ఒక్కొక్క, చోట ఒక్కొక్కలా ఉంటది. అనమాట్ ఇప్పుడు కొన్ని చోట్ల లేడీస్ ఆడతారు. అవును వచ్చింది. ఎలా అంటే నేస్ట్ మంత్, వచ్చేమంటే అది
తే ఇది టూ, ఇంకా టూ డేస్ అయితే జూలోనేల నెక్స్ట్
అంటే మీ ఊర్లోనే జరుపుకుంటారా పాక్కురికి వెళ్తారా.
లేదన్ మేము మా నానమ్మ వాళ్ళేంటిక వెళ్తాం.
అవును నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి పోతమన్న మా
అవునా ఇకాల్ ది మొక్కు, మొక్ కుంటది కదా అదిగండి. వెళ్లాల్సిందే.
ఎమో మొక్కులు అంటే ఇగ తీయదు కంపల్సరిగా
యా తప్పది. ఇకాది
తప్పదన్న మాట
టెన్, లెవెన్, సిల్వర్, ప్లేట్
హ్మ్ ఇంకేంటి మరి ఏం చేస్తున్నారు. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు.
కస్టర్డ్ తాగుతుండ్రు నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నా హ్మ్ మీకు వచ్చా కస్టర్డ్ చేయ్యడం. లా
హలో
మీక్ వచ్చా కస్టడీ చేయ్యడం.
వచ్చు చేస్తా. మీరు కూడా వంటల్లో పర్ఫెట్ ట
ఆ అండి వచ్చుగాని బిర్యానీ తప్ప అన్నీ వచ్చు
అయ్యో బిర్యానీ నేర్చుకోండేది నార్మల్గా అయితే బేసిక్గా మన దాంట్లో అదే
ఎక్కువగా అవును అది ఎక్కువగాని
రేపు మా మా స్పెషల్ డే అన్నమాట అమ్ మ్యారేజ్ డే
రేపా అయ్యో వావ్ ఫ్రెండ్స్
రేపు ఆ అవునవును రేపు ఇంకా మాకు ఎంతో కూడా స్పెషల్ ఇగా
ఇంట్లో ఇగా రేపు మ్యారేజ్ డే కదా.
ఉమ్ స్పెషల్ ఆ థ్యాంక్ యూ ఉమ్ స్పెషలే అంటే కేక్ కట్ చేయం
ఓకే బయటికి వెళ్తారా మరి బయటికి వెళ్తారా సెలబ్రేట్ చేయడానికి ఉమ్
అది మంచం అ సరి సరి
అవునా కేక్ కట్ చేయండి మంచిగా సెలబ్రేట్ చెయ్యండి
కట్ చేయలేదు ఫస్ట్ ఇయర్ కట్ చేశాను నేను
హాయ్ మేడం
ఈ ఇయరు మేబి చూడాలి
చూడండి కట్ చేయండి
కుంటున్నా ఇంక ఏమీ తెలిదు
అవునా ఇంక మరి మీ హస్బెండ్ కి ఏమైనా గిఫ్ట్ ఇయ్యల అనుకుంటున్నారా లేదా మారి
నేను ఎప్పుడైతే గిఫ్ట్ ఇవ్వలేదు తనకి తనే నాకు గిఫ్ట్ ఇచ్చాడు మనం ఏదైనా ఆయన్ మొత్తం ఉంటేనేమో ఓకే డేర్ చేయొచ్చు ఇంకా మీరు కాబట్టి మ్ ఆ లేైబెటిగ
ఆక్చువల్లీ
డన్నా అన్నీ
ఓ నైస్ చెప్ ఇప్పుడే చెప్ప
చెప్పండి ఇంకేంటి
ఏంది ఏం చేస్తున్నారు అందరు మీ ఇంట్లో
ఇగొ పిల్లలేమో టీవీ చూస్తున్నారు.
ఆ ఔనా
రైస్ పెట్టాను కర్రీ కి రెడీ చేస్ నను ఇందాక అమ్మ కాల్ చేస్ నేన్ మా టడాను ఏం చేస్ పిలో ఏం చేయ్యాలి ఖాళీగ ఉన్నా కదా అనేసి తిరుగుతున్న ఆంటి ఇటు వాక్
అవునా ఎందుకు లావున్నరా వాక్ చేస్తుంది వ్వ లావున్నరా వాక్ చేస్తుంరు
కొంచెం లావు ఉన్నా లేక పోయినా వాక్ చేయడం
అ లావు ఉంటే అ తిన్నవి అరగాలంటే ఏం చెయాలి
అయినా తిన్నది అరగడానికి ఈ ఇంట్లో పనే అపోద్దండి అంటే తిరగడం ఇంత వరకె ఎక్కువ ఉంటది నా
ఆ
ఉ
ఇంకా మరి మీకు కాలం అంటే ఇష్టం చలికాలమా వర్షకాలమా లేకపోతే అంతేకదా ఇగ
అటు కూల్ గ ఉం ఉంటది వర్షం వస్తా ఉంటది నాకు వర్షకాలమే ఇష్టం చలికాలం అయితే చలి పెడతది ఆ టైం సరిపోదు ఆ వచ్చే కాలమే చాలా ఇష్టం అన్నమాట
అవునా
ఉ
చలి కాలమే మనషిదిి
చలికాలం మంతంటే అంత పగులుద్ద వాళ్ళంతా అంత బ్లాక్ బ్లాక్ అవుతారు అందరుూ ఎటు వెళ్ళినా వెళ్ళాలి అనిపించ చదువు ఎక్కడికైనా జర్నీ చేద్దామన్నా అంత అలా పేలి
వర్షాకాలంలో వర్షం పడుతుది మొత్తం ఎట్లానో జిడ్డు జిడ్దుగా కనిపిస్తుది అందుక కోసమే వస త మ ఇంక వర్షాకాలంలో ఎట్లు ఉండాల